హలో ఆ బాగున్నాం నువ్వెలా ఉన్నావు
సూపరున్నా నేను ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలియే
హ్మ్మ్ కాలి
ఏం సంగతులు
చెప్పాలె నువ్వే టీ దాగినావ
ఆ తాగిన నువ్ తాగినవా
దాంట్లో నీకు ఆ ఫెస్ ఫెస్టివల్సే కదా అండి మి ఇష్టం
ఫెస్టివల్స్ అంటే ఏం జేస్తాం
అంటే నీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అనేసి
కీర్తి చాలా ఇష్టం.
అవునా ఎందుకు సంక్రాంతి అంటే ఇష్టం.
ఎందుకంటే సంక్రాంతి టైమ్ లో ఫ్యామిలీస్ అందరు కలిసి సెలబ్రేట్ చేస్తాం కదా
అవును సంక్రాంతి ఫెస్టివల్ విలేజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు కదా
ఆ అవును చాలా అంటే చాలా గ్రాండ్ గా ఏస్ తరో
సంక్రాంతి టైం లో ఏమి యాక్టివిటీస్ చేస్తారు
ఏముంది కై సేకిరి ఇష్టం. కైట్స్ ఎగరేయడం అంటె చాలా ఫేమస్ కదా. సంక్రాంతి అంటేనే అది.
మాములుగా స్కై మొత్తం కైట్స్ తో ఫుల్గా ఉంటుంది కదా అసలు మొత్తం పైకి స్కై చూడంగనే. మొత్తం అన్నీ అవే కనిపిస్తాయి.
ఇంకా రంగోలి కూడ చాల బ్యూటిఫుల్ గా చేస్తం సంక్రాంతి అంటేనే కైట్సు ను, రంగోలి.
మ్ అవును స్పెషల్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తా.
ఆ అవును స్వీట్స్ ఏ ట్రేడిషన్ డిషెస్ లైక్ సకినాలు, గారెలు అవన్నీ చేస్తం.
మ్ మ్ ఇంకేమన్న యేస్త బావుంది ఆ మేము కూడ చేస్తాము ఏంటి అంటే ఆసకి సకినాలు, గ్యారలు, ముర్కులు, అర్షలు. ఇవి కూడ చేస్తాం ఇంకా లడ్డూలు. ఉ మీరు లడ్డులు చేసుకోరా.
ఆ చేసుకుంటాం చేసుకుంటాం
ఉ హు అంటే ఆ మార్నింగ్ వేసేసా మంచ రెడీ అయి పిక్స్ దిగుతాము మేము ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి. చాలా ఉంటాయి య మో అంబులెన్స్ ఏమోనే మంచి జరగద అప్పుడు వాళ్ళకి బియ్యం వేసి
అవును విలేజ్, విలేజ్ కెళ్తారా మీరు
ఆ విలేజ్ కెల్లం గాని మా ఇంటి దగ్గరికే వస్తాయి సో అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఉ ఉ ఇంకా ఇంకా సంక్రాంతి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా ఫెస్టివల్స్.
దివాళి
అవునా దివాళి గురించి ఏమన్ కొంటవు
హు దీవాలి ఫెస్ట్ లైట్స్ అండ్ ఫైర్ వర్క్స్ కదా చాలా బమ్ములు కలుస్తాం లైవ్ దీపాలు వెలిగించుతాం
నైట్ టైమ్ లో లైట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా
ఉ అవును చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి
ఉ
ఇంకా చిల్డ్రన్స్కీ గిప్ చిల్డ్రన్స్ కి ఫైర్ వర్క్స్ అంటే చాలా ఇ ఎక్సైటింగ్ ఉంటే ఎప్పుడు కల్ వాళ్ళు ఎప్పుడు కలవాలి అని
అవును కానీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ కి ఏమన్నా అవుతాది ఏమో అని ఫేస్ చూసుకోవాలి కదా మా ఇంటి దగ్గర అయితే ఫుల్ బాంబుల్ని కలుస్ స్తార్ మొత్తం థౌజండ్ వాల టెన్ థౌసండ్ వాల ఇవన్నీ అండి ఫుల్ సౌండ్ వస్తాది అప్పుడు అమ్మ పిచ్చి లేస్తాది
అవును అసలు దివాళి అంటే దీపాలు పెట్
హు అవును మరి అమ్మా సౌండ్స్ పొల్యూషన్ కి పిచ్చి లేస్తాది అసలు ఆ
హు
అవునువున్నావుగ గది ఫెస్టివల్ అయింది కదా ఎల్ ఐ సి డబ్బులు ఎంత తీసుకున్నావు
ఉగాద్ పచ్చడి ఫస్ట్ ఫస్ట్ మామిడికాయ తినడం మంచిగా ఉంటదికదా
ఉ బంటది మళ్ల మనకి హిందూ వాళ్ళకి ఫస్ట్ న్యూఇయర్ కదా ఉగాది పచ్చిడి ప్రిపేర్ చేస్తారు ఇంకా మామిడికాయలు మళ్ల మనం కోత కొత్త కొత్త మామిడికాయలు ఉంటాయి అప్పుడే వచ్చినయి యూస్ చేస్తాం కదా
అవునా మీ లైఫ్ లో డిఫరెంట్ టేస్ట్స్ ప్రజెంట్ చేస్తుంది అంటే చేదు పులు
హ్మ్ అవును పులుపు వగా అ తిపి కారం
నువ్వ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావ్
ఫుల్తే మా ఆఫీస్ లో కూడా చాలా సెలబ్రటీ చేసుకున్నాం మేము అందరం కలిసి పచ్చడి చేసి అవన్నీ చేసిపి
అవునా టెంపుల్స్ కి వెళ్దావా జాతకం చెప్తారు కదా
ఆహా ఎల్లెలె చూప కలేజ జాజ కమ్ మట్లాయిన్ మ చూపించుకున్నావా
లేద ఏమి చూపించుకోలే నేను కూడా వెళ్
ఉ
జస్ట్ టీవలో విన్న
ఉ ఇంకేంటి అ ఆ రంజాన్ కి ఎవరైనా ఇచ్చారా మీ ఇంటి దగ్గర రంజాన్ ఫెస్టివల్ ముస్లిం వాళ్ళు ఎవరు ఉన్నారా
ఆ ఉన్నారు రిచ్చర్ గ సేమియా బిర్యానీ హ
అవునా సార మా ఇంటి దగ్గర ఎవ్వరు లేరు కానీ రంజాన్ టై లో ముస్లిం ఫాస్టింగ్ చేస్త చాలా
అవును
ఈ రోజు స్పెషల్ ప్రేయర్స్ అండ్ ఫుడ్ ఉంటాయి
హ ఓకే ఇంకా స్వీట్స్ అండ్ బిర్యానీ చాలా ఫేమస్
తర ప ఇంటర్లో బిర్యానీ ఇస్తే బాగుండాల కానీ అట్లా మనకి ఎవ్వరు లేరులే మా ఇంటి పక్కన వాళ్ళు ఎవ్వరు అని వాళ్ళ సేమే బాగుంటంది అసలు వేరే చేస్తారు అసలు వాళ్ళు అసలు ఎట్లా చేస్తారు అర్ధం రాదు బిర్యానీ
అవును వాళ్ళ టేస్ట్ వేరే ఉంటది మనం చేసేదానికి కన్న
హ హ ఓకే ఇంకా మరి ఏం చే స ఇకా షాపింగ్ చేసినామా మరి ఫెస్టివల్ కి
ఆ న్యూగా క్లోత్స్ కొనడం మీ ట్రెడిషన్ కద
మా ఇంట్లో చాలా గ్రో ఉంది ఉంటుంది కదా
అవును బేస్ అకౌంట్ సేల్స్ కూడా ఉంటాయి ఇంకా పడుగలు అంటే
ఉ అదే స్కౌంట్లు ఉంటాయి మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఒక సావన్ హలో
ఆ చెప్పు
అదే అన్నీ అభివు ఉంటాయి కదా ఆఫర్లు ఉంటాయి కానీ ఆఫర్ స
అవును ఇ ఫర్ ప్రైస్ తక్కువ ఐనప్పుడు ఇప్పుడు దాని క్వాలిటీ కూడా తక్కువనే ఉంటాది కదా
నువ్వ ఏం ప్రిఫర్ చేస్తావు అఫ్ ప్రిఫర్ చేస్తావా నార్మల్ చేస్తావా
రెండు వాడతా
హ్మ్ నేను గుడా రెండు యూజ్ చేస్తా
హ్మ్
హ్ కానీ ఏం చేద్దాం ఇక్కడ నచ్చినవి మాత్రం ఆఫర్ లో ఉంటాయి ఇక్కడ ఆఫర్వి మంచి ఉండవుగా
అవును అది కరెక్టే
ఫెస్టివల్ కి మెయిన్ గా ఫ్యామిలీ టైమ్ కదా ఫెస్టివల్ కి మెయిన్ గా ఫ్యామిలీ టైం కదా
ప్లే ట్యూర్స్ అండ్ ఫ్రెండ్స్ కలిస్త ఇల్లు మొత్తం సందడిసందడిగా ఉం
అవునసల్ అందరు కలిషి ఫుడ్ ప్రీ పేర్ చేస్తారు
ఇంకా స్పెషల్ డిషెష్ చే
హ్మ్ స్పెషల్ డిషెస్ అంటే ఏమేం చేస్తారు అ
ఏమేం అంటే పిండి వంటలు ఇంకా ఉంటాయి కదా ఇగ
మటన్ చికెన్ చేస్తా మటన్ చికెన్ ఏలా అంటే కొన్ని నాన్ వెజ్ అనేషి
అంటగా ఫెస్టివల్ మటి
మ్మ్మ్ అవ్ను సేమ్గని ఏ విధంగా చేస్తారేమో అనేసి అవునా మీది విలేజ్ కదా విలేజ్ లో ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి కదా
ఆ విలేజ్ లో చాలా ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేస్ విలేజ్ అం ఇకనే ట్రెడిషనల్ కదా
మ్మ్ టెంపుల్స్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి
మ్మ్మ్ అవును మ్యూజిక్ డడాన్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడతారు ఆ
అవ్నా బాగా ఎంజాయ్ చేస్తావు అనుకుంటదా నువ్వు
అవును ఫుల్
మా నువ్వు పార్టిసిపేట్ చేస్త అగినావ్
పార్టిసిపేట్ చేస్తాం
అవునా మన ప్రైజెస్ వచ్చ యానికు
ఫైజస్ అంటే వచ్చింది ఒకటి
మ్మ కుుల్కషి అనుకుంట కదయా
ఏ ఖుషి ఉంటది కదా ప్రియిస్ వస్తే
మ్ ఎందు ఫస్ట్ సెకండ థర్దా సెకండ ఇంకె మన్నా కంగ్రాచులేషన్స్ సర అధావాదిస్త హాల మరి
ప్రైజ్ కా
ఆ సరే మరి నేను మళ్ళీ కాల్ చేస్తా నికు
సరే మరి భాయ్
బాయ్